హలో
వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది వినిపిస్తుంది
బాన్నవా
ఆ బాన్నా నువ్వు
బాగున్నా ఏంది అది గ్రూప్లో పెట్టినారు ఎవరు
ఒక్క నిమిషం ఆగు ఏం గ్రూప్ లో
ఏదో కాలేజీ గ్రూప్లో పెట్టినార్లే ఒక త్రీ ఫోర్ డేస్లో ఎళ్ళిపోతా త్రీ ఫోర్ డేస్లో పోతా టూర్ కాదు మే సామి ఇంటికి మే
ఓకే
ఎం టూరు
నార్మల్గా అడుగుతున్న లే ఉరికే ఏదో ఒకటి మా
సి ట
హలో
విన్పిలేద
వినిపిస్తుంది ఆ వినిపిస్తుంది నీకు ఎం
తిన్నావా మధ్యానం త్రీ ఫోర్ డేస్లో వెళ్తా మే సిగ్నల్ దగ్గరకి రా
ఇంగింతే వచ్చేది నాకు హాస్టల్లో యాడ కి పోయిన ఇంతే వస్తాది సరిగ్గా రాదు హాస్టల్లో నాకి ఎ నాక్ వినిపించలా అదె నా ప్రాబ్లం
మాది బోడి హాస్టల్ లెవే
ఏదో లేమ్మ
ఆ
నీ అంతది కాకపోయిన ఏదో
సరే సినిమాకు బోల పోయింటావు లే
ఉ
హల్ మాకిం కోపం వస్తాంది నువ్వు సిగ్నల్ దగ్గర ఉంటావా ఉండవా
ఇంకింతే వచ్చేది హాస్టల్ లో ఎక్కడ పోయినా నేను
సరేలే
ఆ
ఏం అసలే ఏం లేదు అసలేం లేదు ఊరికే పోయ్ రాడమే
అహ
హలో
నేర్చున్నావ ఏమైనా నేర్చుకున్నావ ఏమైనా
పాటన్న ఆన్ చేసుకోని దానం పెడతా
ఉండు ఒక నిమిషం
తొందర చేసుకో కట్ట అవుతా కాలు
హలో ఇప్పుడు
ఇనిపిస్తుంది నీకు ఇనిపిస్తుంది లేదా ఆ మళీ చెప్పు
ఆ
ఏం నేర్చుకోవాలి అసలు నేనే ఏమి పోలే అట్లా గొడవైంది కదా గొడవై తర్వాత అం నాకు పో కొద్ధగాలే పోలే ఈ వీక్ ఒక్కటి పోయిన సర్టిఫికేట్ సర్టిఫికేట్ ఎప్పుడు ఇస్తారో తెలియదు కదా ఈ వీక్లో ఇప్పిచ్చేసుకొని ఇంటి వెళ్ళిపోదామని పోతానుక టూ డేస్ పోతే అయిపోతుంది
ఆహా
ఉ
మల్ బస్క ఊర్గ
అంతే
మీ ఇంట్లో వాళ్లు ఏం అన్నారా
ఎవరేమంటారా ఇడాకీ వచ్చిన తర్వాత ఏమో
నువ్వు వస్తావా వావు మమ్
జరగట్లేదన్న
ఆ
జరగట్లేదని ఏం చెప్పలే కొంచెమే చెప్తున్నారుర ఒక జస్ట్ హాఫ్ అన్ అవర్ చెప్తారంతే అదే చెప్పినా నేం చేస్తాం వచ్చిన తర్వాత
ఆ అ అప్పుడే పోతున్నావా అడాకీ
నాకు అస్సలే ఇడా ఉండాలనే లేదు
ఆ
ఉ ఆ మీడు ఒక్క అమ్మాయింది మే వేరే కాలేజీ కాదు వేరే కాలేజ్ నుండి ఒక అమ్మాయి వచ్చింది
అ
ఆ మీ ఫ్రెండ్స్ ఏంది ఏంది మీ ఫ్రెండ్స్
నువ్వే మా ఫ్రెం నువ్వే హలో
మా ఫ్రెండ్స్ అని పోయినాను నాకు ఇనిపిస్తతది ఆ
సరే మరి చెప్పు ఏందో ఇటు ఒక అమ్మాయి ఉంది అన్నావ్
అమ్మాయి వేరే కాలేజ్ మేము మే ఫోటీన్ మెంబర్స్ మేము ఉన్నా కదాంట్ మే ఫైవ్ మెంబర్స్ కలిసి మిగతా వంద బాయ్స్ కదా నైన్ మెంబర్స్ ఒక ఒక అమ్మాయి వేరే కాలేజ్ నుం వచ్చి వచ్చింది ఆ అమ్మాయిని కూడా మా బ మా దాంట్లోనే ఉండమన్నారా మాతో పాటే
ఆ
మాతో పట్టే ఉంటాంది ఆ పిల్లతో ని ఆ వాళ్ళ డాడీ వచ్చినప్పుడు కూడా వాళ్ళ డాడీ చెప్తున్నాడా ఈ పిల్ల కొంచెం సైలెంట్గా ఉంటది చూసుకోండి అది ఇదిని చెప్పి చెప్తే సర్లేని నెంబర్ అడిగింటే నాదే అడిగింటే ఇచ్చినానా అ నేను బావున్నాను నేను అందరితో బావున్నా అంటే గొడవలు ప ఎక్కువేమంతా తీసుకో గొడవలు పడక్కకుండా నేను అందరితో బావుంటు ఇక్కడ ఏందంటే ఫస్ట్ వీక్ అందరు గొడలు పడుకుంట ఉన్నారు అమ్మాయిలు, అబ్బాయిల అందరూ నేనే నా అందరం కలిసి ఉష్ణంగా గొడవలు పడుతా తే బావుండదని నేను అందరికీ సర్ది చెప్పుకుంటా ఉన్నాన దానికి ఒక రోజు నేను పోలేదా? ఫస్ట్ వీక్లో ఏదో ఒక రోజు నేను పోలే ఆ రోజు బాలేదని పోలేద వచ్చి మా ఫ్రెండ్ మా రూమ్మేట్కి చెప్పింది నువ్వు ఆ పిల్లలతో కూడా జాగ్రత్తగా ఉండు ఆ పిల్ల ఏ అంతే మంచిదేం కాదు అని చెప్పింది
ఆ నీకు ఎం తెలుస్తుంది అతని మీద
ఆ మళ్ళీ ఆయమి మాత్రం వచ్చి వేరే వాళ్ళ గురించి నాకు చెప్పింది ఆ ముందులో ఒ ఒకసారి ఆ రాలేదా ఒక పిల్ల రాలే ఆ రోజు మేమేదో మాకు కింగు గొడవలు ఉన్నాయి కదా మేము మాట్లాడుకుంటా ఉన్నామా గర్ల్స్ తోనే నేను మా త వాళ్ళు నాతో మాట్లాడుకుంటా నడుచుకుంటూ పోతున్నావా అప్పుడు ఆ పిల్ల వచ్చి ఆ పిల్ల అట్లా అట్ల ఇట్లా అడిగినాది ఇదని చెప్పింది. మళ్ళీ ఒక రోజు నేను పోలే ఆ రోజు ఆ పిల్లకి చోప్పింది ఇంకా దాని తర్వాత నుండి నాకు తెలిదు అది ఈమ్ రీసెంట్ మా ఫ్రెండ్ చెప్పింది ఇట్లా కా అసలు మనం పోతే మనతో ఆ రజుల్ల గురించి మాట్లాడతారు అస లు అందర ఒక ఇంట్లో ఒకలు ఉంటున్నారు మం అది ఆ రోజు తెలిసింది. తర్వాత అడుగుదాంనుకున్న పిల్ల రాలే ఒక రోజు ఒక రోజు వచ్చినింది కానీ ఆ రోజు తొందరగా వెళ్ళిపోయినాం మేమ అంత ఉండలే ఆ రోజు ఏదో వర్క్ పడి ఇంక అయిపోయింది. పోయినాం మళ్ళీ మొన్న మండే వచ్చిందా పవిత్రకు చెప్పింటే ఆ అడుగు ఏమి నీకు అట్లా వదిలేస్తే ఇంకా అంటానే ఉం సరే ఒకసారి అంటే ఒకసారి నీ జోలికి రారు అని చెప్పింది సరేలేన న్నానా దాని తర్వాత అమి రాలే నిన్న రాలే, ఈరోజు రాలే వస్తే మాత్రం నేను అడగాల అన్నీ వోయి ఆ చూడు ఆయమ్మ ఏమన్నా మా కాలేజా అయమ్మి కెందు
అదే కాదా అదే కదా
అన్నీ మా గురించి మాకే వచ్చి చెప్తా అంటది తెలుసా ఏదో మేము ఎందుకు గొడలు పడతాము కలు స్తాము అది మా ఇష్టం కదా మేమందరం ఒకే క్లాస్ అ ఒక అందరం కలిసి వచ్చినాము అది మా ఇష్ త్తాం మేమేదో మేము మాట్లాడుకుంటూ ఉంటాము ఆ పిల్లకి ఎందుకు
ఉన్నాను
అన్ని అట్ట చేసింది. అడగాళ్ల వస్తే అన్నీ అన్ని వేరే కాలేజ్లే అంగ మళ్ళీ ఆమ్ ఇదేంది మా క్లా మా అయి కాదు మళ్ళీ మా క్లాస్ మా కాలేజ్ గాదు మనక్ మన క్లాసే కానీ మా కాలేజ్ గాదు వేరే కాలేజ్ ఏదో ఆ మళ్ళీ ఆ అమ్మాయిలు గుడ అంతే తెల్సా పోయి జస్ట్ మనం క్యాజువల్గా మాట్ ట్లాడుకుంటంటం కదా నవ్వుకుంటా నార్మల్గా ఆ గొడవ అన్నప్పుడు బలే కోపమోచ్చింద్ అసలేం పట్టించుకోకుండున్నారా ఏం ఇన్ఫర్మేషన్ ఈరు ఏమీరు వాళ్ళు ఎట్టు పోతే అట్ట పోవాలా అన్ జెప్పి కోపం వచ్చి చా అంగ అర్చి అర్చి అర్చి పెట్టిందే మా రూమ్మేట్ నేన్ గుడా కొంచం కొంచం అరిచి నానా
మ్
అరుస్తే పొయ్యి అదంత పొయ్యి ఒ ఒక అమ్మాయి ఒక అమ్ క్లాస్లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి రీసెంట్గా రిలేషన్లో ఉన్నారా ఆ పిల్లా వాడి దగ్గర మంచి మార్కుల్ కొట్టేడానికి పొయి మా గురించీ ఇది చెప్తాద్ తెల్సా పోయి అట్ల చెప్ ప్పింది ఆ అట్ట చెప్పింది మళ్ళ అదొకటైతే నేనుండి ఇంకేం అవసరం లేదు మనం ఒక గురించి మా మాట్లాడ్సిన్ పనేం ఏం లేదు మరీ షో చేస్తన్నారు అన్ జెప్పి అరిచీ ఇంగ మాట్లాడ్డం ఒకర్ గురించి మాట్లాడ్డం స్టాఫ్ చేసేసినం.
ఆ
స్టాప్ చేసేసిన్ తర్వాతా నార్మల్గా మాట్లాడ్కుంటా ఉన్నాం మాట్లాడుకుంటా ఉంటే ఏం చేసింది పోయి అది గుడా చెప్పిందీ
మ్
మళ్ళీ త్రీ డేస్ నుండీ త్రీ మెంబర్సే బోతున్నామా నేను మా రూమ్మేట్ ఒక అమ్మాయి త్రీ మెంబర్స్ సే బోతున్నాం నేను అంటే సర్టిఫికేట్ ఎప్పుడ్ ఇస్తరో తెలీదు గదా తీస్కొన్ పోదామని మేము డైలీ పోతున్నమా ఎవరు ఏం ఇన్ఫర్మేషన్ ఇయ్యరు. అదాడే అని పోతున్నాం దానిక్ ఆ పిల్ల తెల్సా కావాలని మేదో ఆ పిల్ల అవాయిడ్ చేస్తున్నాం మన్ జెప్పి అందర్కి అట్ల చెప్పాలని ఆ కావాలనే పోయి డల్లు గుండడం ఏడుప్ మొహం పెట్టుకోవడం అట్ల చేసింది ఫస్ట్ డే మళ్ళీ సెకండే వాళ్ళ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఒక్కడే వచ్చినాడా ఒక్కడే వచ్చింటే వాడితో పాటు పోయింది వాడి దగ్గర్కి మేమేందీడా ఆ మళ్ళీ ఈ రోజు గుడా అట్టే చేసింది ఏం చెప్పలే మేము విళ్లేం చెప్పట్లేదన్ సార్ దగ్గర్క్ పోయి మేమే మాట్లాడ్ కుంటామన్ పొయినామా వేరే సార్ దగ్గర్క్ వేరే ఫ్లోర్ పోయినం అప్పుడే వెంటనే ఫోన్ చేసి అయిపోయిందంట పోవాలంటా అన్ చెప్పింది కానీ ఏం జరిగింది అదంతా చెప్పాల్గ కదా
ఆ
మ్ అంతే
నైస్ ఫ్రెండ్స్రా
చూడు ఎట్లున్నారో అసల్ ఎవరన్నా అట్లుంటారా..... వాళ్ పిల్చుంటేనే కదా పోయిందీ.
నువ్ చేసుకున్ తపుడ్ నీక్ తెలీదా ఎలా అన్కోన్ చేస్కోవాలని
కాదు వ అప్పుడంతా బాగునింది ఇక్కడ్కొచ్చిన్ తర్వాత ఇట్ల అయింది వేరే వాళ్ళు చెప్ ప్పింది నమ్మీ అసల్ మొత్తం మార్చే
ముందు అక్కడ ఉన్నప్పుడు కూడా అప్పుడున్న అక్కడ ఉన్నప్పుడు కూడా అయ్యేగానీ ఏ విధం గొత్తెం కాదు కదా
మరి అంత లేదు అప్పుడు పర్లే ఇప్పుడు అంత కాదు
అవ్న
అసలు ఎట్లు ఉంటాన్నాయో ఎట్ల అయిపోయినా
అది ే
ఎందుకు లె
నా గురించి తెలుసొచ్చిందా లేదా
లేదు నువ్వు కూడా అట్టే చేసినావు నువ్వు కూడా అట్టా చేసావు నా కో మోస్సాది కరెక్ట్ మాట్లాడేతెప్పుడే నువ్వు ఇంగ పోతావు నాకు మండుతాది
నేను ఏం చేయలేను నేను బా నేను నిన్ను భరిస్తున్న నేను కాబట్టి నిన్ను భరించిన
అదేంది
ఆ మరి నేను కాబట్టి ఇప్పుడ ప్రేమగా చూసుకున్నా గొడవలు పడుతున్నా కూడ
సాలయితే చూసుకొద్దు పో ఎవరు అవసరం లె
నేను నువ్వు అవసరంల అన్నావు నేను ఉంటా కాబట్టి
చాలి మాట
ఎప్పుడు వదిలేసి పోయిన చెప్పులే నిన్ను
ఆ అది లేలేదు కాదు అసలు నేను ఎవ్వరికి చెప్ చెప్పద్దనుకున్నాను కదా ఆ విషయం నీకు కూడా చెప్పలే కదా నేను ఇట్లా అయింది ఇట్లా అయిందనిని అసలు ప్పలా నాకైతే చాలా కోపం ఉంది
మాట్లాడట్లా ఇప్పుడు మరి వాడు
లేదు
ఉహు నువ్ మాట్లాడట్ల
నేనైతే ట్రై చేసినా ఇంగ వాడిష్
నువ్వు ట్రై చేసినావా
ఆ చూడు త్రి నేను అసలు నిజంగా అసలు ఇది నేనే నా అన్నట్టు అయిపోయినా నార్మల్గా అయితే నేను నా ఫ్యా నార్మల్గా నేన్ ఏంది